ఏం చేస్తున్నవ్
హలో
హలో ఏం చేస్తున్నారు
ఏం లేదు
ఎప్పుడు చదువేనా మనకి ఇష్టమైన విషయం పైన ఏం అన మాట్లా ఆ
ఆ మాట్లాడుకుందాం నాకు కూడా యాక్చువల్ గా బోర్ కొడుతుంది నేనే నీక్ ఫోన్ చేద్దాం అనుకున్నా నువ్వే చేసిన్నవ్
అవునా మరి చిన్నప్పుడు స్కూలో ఆడుకునే ఆటలు ఏమన్నా గుర్తున్నాయా నీకు ఇష్టమైన ఆట ఏంది అందులో
నాకా నాకంటే ఈ ఏబిసిడీలా ఆటలు ఉండేటీ చిన్నప్పుడు అంటే నీకు తెలుసు ఎలా ఉందని నువు ఆడుకు
ఏ బీసిడీ ఆటల్ నాగ్గవేందెలవద్దుగానీ ఈ దాగుడు మూతలు గలాంటి ఆటలు అయితే బాగా ఇష్టం ఉండేవి
ఆ దాగుడుమూతలు అంటే ఆ దాగుడుమూతలు స్కూల్ లో కన్నా ఆ స్కూల్ నుండి ఇంటికి వచ్చా కా రాత్రి సమయంలో బాగా ఆడుకునే వాళ్ళం
ఆ మేము అక్కడ స్కూల్లోనే అందరు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడనే ఆడి కుండ వాళ్ళ సరేగాని ఇంకా నీకిష్టమైన అంటే వంటకాలు ఏంటి మీ అమ్మ చేసే దాంట్లో
నాకు ఇష్టమైన వంటకాలు అంటే ఏమో చిన్నప్పటి నుండి నాకు వేయించిన పల్లీలు అంటే బాగా ఇష్టం
వేయించిన పల్లీలు కూడా ఒక వంటకమేనా
వంటకం అంటే అది ఒక ఫుడ్ ఐటమ్ కదా ఫుడ్ ఐటమ్స్ లో ఏమి ఇష్టం అంటే అట్లా నాకు ఏంచిన పల్లెలు అంటే బాగా ఇష్ట మ్ చిన్నప్పటి నుండి
ఆహా
అట్లా మీకేమి ఇష్టం అంటే వంటలు వేరే ఉన్ నయ్ జనరల్గా ఏదనా ఒక ఐటమ్ అంటే మీరేం చెప్తారు
ఒక ఐటెమ్ అంటే స్వీట్స్ చెప్
స్వీట్స్ మళ్ళా సపరేట్ కదా ఇప్పుడు నార్మల్గా ఇట్లా నాలాగా ఒక పల్లీలు ఇష్టం అని నాకుంది గదా అట్లా మీకేమి ఇష్టం ఉం
నాకు బఠానీలు ఇష్టమండి అన్ని గట్టిగుండేయి కదండి కొన్ని మంచిగనే ఉంటయ్ అల్ ఇగా ఏరుకొని ఏరుకొని తినాలి
అంటే పన్నులు స్ట్రాంగ్ ఉండాలి కదా బటానీలు తినాలంటే నా పన్నులు కొంచెం వీక్ ఉంటాయండి
అవునా ఎందుకండి మీరేమనా పళ్ళు పీకిచ్చుకొని మళ్ళీ పెట్టించుకున్నారా
ఆ అవునండి అంటే అది వేరే ప్రాసెస్ జరిగింది దానివల్ల కొంచెం వీక్ ఉన్నాయండి
ఆహా నాకేం అట్లా ప్రాబ్లం లేదులేండి నా పళ్ళు స్ట్రాంగానే ఉంటాయి మంచి గనె ఉన్నయ్
సరే మరి మీకు స్వీట్లో ఏమి స్వీట్ అంటే ఇష్టం
నాకా జిలేబీ అంటే ఇష్టమండి బాగుం
అబ్బా నోరూరి పోతు ది నాకు కూడా జిలేబీ అంటేనే చాలా ఇష్టం
అవునా ఓ మన ఇద్దరి టేస్ట్లు బలె గలుస్తున్నయ్ కదా
ఎంతైనా మనం స్నేహితులం కదా అలా కలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు
అంతే కదావే ఇంకా ఏంటి మరి మీ ఊర్లో హడవిడి ఎలా ఉంది
ఏం లేదు ఈ రోజు యాక్చువల్ గా ఎవరో ఇలా సర్కస్ చేస్తామని వచ్చారు అది చూడ్డానికి వెళ్ళాలని అనుకుంటున్నాను
అబ్బా సర్కసా నాకు కూడా రావాలని ఉంది చూడ రావచ్చా
ఇప్పుడు సాయంత్రం రావడానికి వీలవుతుందా మరి
సాయంత్రం అంటే ఇగ ఒక్కదాన్నంటే కష్టమే లే ఇగ రాన్లే
నేను వీడియో తీసి పంపిస్తాను లే కావాలంటే చూడు
ఆ ఓకే తీ మంచిగ క్లియర్గా తీ మరి
ఎప్పుడు చూడలేదా సర్కస్ మీరు అంటే చిన్నప్పటి నుండి
అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పట్లో నేను చూడలేదు అంత గుర్తులేదు నాకు
అవునా నేను చూసాను చాలా సార్లు ఒకసారి ఇలాగే స్కూల్లో చేశారు కదా అప్పుడు చూసా చూసాను మళ్ళీ మా ఊర్లో కూడా ఒక రెండు మూడు సార్లు చేశారు
అవునా స్కూల్లోన నేనెట్ పోయిన అప్పుడు స్కూల్లో చేసినప్పుడు ఇద్దరం ఒకటే స్కూల్గా
అంటే మీరు చిన్నగ ఉన్నారు అనుకుంటా మేబీ మీకు అంత గుర్తు లేదనుకుంటా ఆ విషయం
ఆహా కావచ్చు మరి
ఆల్రెడి హడావిడి కూడా మొదలయిపోయింది సందడి అక్కడ అందరూ జమ అవుతున్నారు జనాలు కూడా
అవునా అదే పాటలు వినిపిస్తున్నాయి అయితే
హ్మ్ అవును అక్కడ పెట్ ర్ పాటలు ఇంక అందరు రావాలని పిలుస్తున్నారు
ఆహా అంట స్టార్ట్ అయిందని అందక ముందే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్స్తున్నారు అన్నమాట
అదే కదా అలా చెప్తేనే కదా అందరు వస్తారు తొందరగా అంటే వాళ్ళకి మళ్ళా ఎవరు రాకపోతే డబ్బులు రావు కదండి
ఆ అవును అప్పుడు వాళ్ళు చేసే కష్టం కూడా వేస్ట్ అయింది
అంతే ఇగ వాళ కష్టం పడతారు దానికి తగ్గ డబ్బులు మనం ఇేయ్యాలనుకుంటే ఇయ్యొచ్చు లేదంటే లేదు
ఎంత ఇచ్చినా ఏమనడా మన ఇష్టమా
అట్లేం లేదు ఇవ్వకపోయినా పర్లేదు బట్టి మనం చూసి ఆనందిస్తాం కాబట్టి ఇవ్వకుండా ఎవరు రారు అందరిస్తారు
ఆ ఇక వాళ్ళు కష్టపడదానికి ఎంత కొంత ఇవ్వాలి కదా మనం కూడా
అంతే కదా కానీ ఏం చూస్త స్తామండి ప్రతిసారి అదే చేస్తారు కొత్తగా ఏమి ఉండదు అంతగా చూడాలని కూడా ఏమంట అనిపియదు
చస్తారేమో చూడొచ్చు కదా ఎప్పటిక అదే భ్ర్మలో నుండి చూడకుండా ఉంటార ఏమి
వెళ్ళాలి వెళ్ళాలి మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్దామని అనుకుంటున్నారు ఇంకా మొదలు అవ్వలేదు అండి
ఆ వెళ్ళు మంచి ఎంజాయ్ చెయి
ఇకాని భయం అవుతుందండి కొన్ని కొన్ని చూస్తుంటే పడిపోతారేమో ఏమన్నా గాయాలయితే ఏమో అనిపిస్తది
ఇయో వాళ్ళు ఎంతో కొత్త ప్రాక్టీస్ చేసే ఉంటారు కదా కానీ చూసే వాళ్ళం మనం కాబట్టి మనకి భయం వేస్తది ఇక అంతే
అంతేగాని అంటే ఏమన్నా అయితే మళ్ళీ ఎక్కువగా అయితారు కదండి దెబ్బలు బాగా తగులుతాయి
ఆ నిజమే ఆ వాళ్ళు ఇగ కష్టపడి చేస్తారు కదండి ఏదైనా కానీ డబ్బులు రావాలనీ అట్టుగా చేస్తారు వాళ్ళు
అంటే వాళ్ళకి జీవనోపాధి అది కదా సో చెయాలి కంపల్సరియా
ఆ అంతే కదండి మనం అంటే ఏదో ఒక పనినైనా చేసుకోవచ్చు వాళ్ళకి అదే కదా
అంటే అసలు నాకు తెలిసి ఈ కాలంలో ఈ వంశపారపర్ంగా వచ్చే వృత్తులు అందరు మానేశారు గాని కొంతమంది ఇంకా ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు
ఇగో ఎవరి ఇష్టేం వాళ్ళది కదా మా ఒళ్ళు ఇదే చేసేది ఇక నేను కూడా ఇదే ఇస్తా అన్నట్టు ఉంటాడు కొంతమంది ఇదే చెయాలా నేను కొంచెం చేంజెస్ చేయచు కదా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు
విషమే కంటిన్యూ చేస్తే బట్ వాళ్ళది కొంచెం కష్టంతో కూడుకున్న పని కద
అ ఇగ కష్టము అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాదిలేండి
అది కూడా కరెక్టే కొంచెం ఆగి పోయింది ఇప్పుడు ఆపసారు మళ్ళీ మొదల అవుతుంది అనుకుంటాం
నైట్ లోకి చేస్తారేమో ఇప్పుడే అందరు జనాలు పనిలోకి వెళ్ళి వస్తారు కదా
అవునవును అది కూడా కరెక్ట్ బట్ ఇది ఎండాకాలం కదండి ఎక్కువగా పనులకు ఎవరు వెళ్లరు
ఆ అది కు నిజమే ఈ ఎండాకాలం కోసమే కదా ఈ వంద రోజులు పని అనుకుంటూ ఏదో పెట్టారు కదా మ
హ్మ్ అదేముందండి పొద్దునెళ్ళేసి ఒక రెండు గంటలు చేసేస్తే సరిపోతుంది మళ్ సాయంత్రం వరకు ఖాలీగానే ఉండచ్చు
ఆ అవును ఒక రెండు గంటలు చేస్తే అయిపోతాయి కాని అది కూడా అంటే ఈ మధ్య బాగా ఎండలు ఉంటున్నాయి మార్నింగే స్టార్ట్ అవుతున్నాయి కదా ఎండలు అది కూడా కష్టమే కొంచెం
అంటే మా ఊర్లో ఎలా చేస్తున్నార అంటే పొద్దువేల ఆరు గంటల బయలుదేరతారు అండ్ అవ్వక ముందే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అది మంచి విషయం కదా
ఆ అలా అయితే ఏం కాదు అప్పుడు మనకి ఎండ దెబ్బ కూడా తగలేదు తొందర ఇంటికి వచ్చేయొచ్చు
అదే మళ్ళీ ఎండ ఎక్కువైనా ఆకలి ఎక్కువ వస్తుంది పని చేయా
ఆ అవును ఈ ఎండాకాలం మంచి ఫుడ్ తింటేనే బాగుంటాం ఏ రాగి జావా అలా ఏమైనా చేసుకుంటున్నారా మన మీ ఇంట్లో
రాగి జావాలి అంటే మా అమ్మ మమ్మీ అంబలి చేస్తుది
అంబలా అంబలా అంటే దీంతోనే చేసుకుంటారు
అంటే జొన్న పిండితో చేస్తారు అనుకుంటే నాకు కూడా వంట
ఆహా నాకు ఒక రాగి జావా ఒకటే తెలుసు అంబలి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు
ఉ
బాగుంటాదా అంబలి అంబలి మంచిగుంటదా
అంబలి బాగానే ఉంటది కాని
ఏమైంది బాగానే ఒంటరిగానే హెల్త్ మంచిదికాదే ఏంది
అంటే అట్లా కాదు ఇప్పుడు అంబలే ఇట్లా అంటే ఎక్కువ తాగితే వాటర్ అదే నీరు వస్తుంది అంటారు కదా
అట్లా కొంచెం కొంచెం టేస్ట్ చేయాలి మరీ ఫుల్గా తాగేకండి ా కాద చే
ఆ కొంచమే అగుతానండి కొంచెం తాగుతాను నేను కూడా మీరు తాగుతారా మరి
అంటే నాకు అది తెలియదు కానీ మా మమ్మీ చెప్తే చేస్తా తాగుతా ఇక అలవాటు చేసుకుంటా నేను కూడా
కానీ నాకు తెలిసినంతవరకైతే ఈ రాగి జావా కన్నా చి సారీ అంబలి రాగి జావా చాలా మంచిదని అనుకుంటా
ఆ కావచ్చు అందుకే మా అమ్మ కూడా రాగి జావాని చేస్తుంది అంబలి కాకుండా
ఇంకా మరి ఎండాకాలంలో అండే సరిగ్గా అన్నం తినాలనిపయట్లేదు కదా ఏం తింటున్నారు మీరు మధ్యాహ్నం అట్లా
బ అన్న ఎన్న దిన బుదిగా తిన బుత తింటా మూడి పుట్టది అన్నెంద తింటా అన్న ఏం తినకుంటా అంటల
అన్నం తింటున్నారా నాకైతే మధ్యాహ్న అసలు తినాలనిపిట్టలేదు కళ్ళు తిరుగుతుంది
అవునా కళ్ళు తిరుగుతాని అన్నం కాకపోతే మరి ఇంకేం తింటారండి
అంటే రెండు బనానాస్ తినాలనిపిస్తుంది వాటర్ మిల్ అని ఏమనా ఉంటే తినాలనిపిస్తుంది
వామ్మో రెండే
అది తక్కువే కదండి అది తక్కువనే అండి నాకు సరిపో
అది కడుప లేకపో ఇంకేమైనా నాకు అర్ధవై రెండు బనానాస్ తిండాక కూడా సరిపోదంటదే మీరు
ఆకలిస్త ఉంటది ఏం పని చేయకపోయినా అంటే ఫోన్ మాట్లాడుకుంటున్నా ఆకలిస్తుంది కాని ఫోన్ మాట్లాడేటప్పుడు ఎందుకు వస్తు
ఆ ఇదేదో కొంచెం వింతగా ఉంది కదా అండి అ నాకైతే ఆశచర్యం ఇస్తుంది ఈజో వింటుంటే నాకు
అంటే ఎట్లా అంటే అనే నాకే అయితండి నాకు ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది జ్వరం ఉన్నట్టు శాంతగా అన్నట్టు అనిపిస్తుంది అరి ఫోన్ మాట్ మాట్లాడేటప్పుడు మాత్రంేయిం కాదదు మంచిగా రెండు మూడు గంటలయినా ఫోన్ మాట్లాడ గలుగుత నేను
అదేంటి అన్నట్టు ఫోన్ మాట్లాడేటప్పుడు ఎనర్జీ ఎక్కడిక వస్తాయి ఉప్త ఉన్నప్పుడు ఎన ర్జీ ఎందుకు రాదు
అంటే అది పని కాదు కదండి మంచిగా కాదు కాలక్షేపం అవుతుంది కాబట్టి అప్పుడు ఏం ఎనర్జీ అవసరం పడదు నాకు
అవు ఇదైనా కొత్త్తేలో ఉన్నా నేర్చుకోవాలి అయితే నేను కూడ
ఆ అందరు అలవాటు చేసుకోరండి మంచి విషయాలు నేర్చుకుంటే మంచిదే కదా
మంచి విషయం అనుపితా విచిత్రంగా కనిపిస్తుంది అండి నాకు మంచి విషయం అనిపించలేదు
నాకైతే మంచి విషయమే అనిపిస్తుందండి
ఇక మీకు అది అలవాటు అయింది కాబట్టి అట్లనే అనిపి లేండి సూసేట్ వల్ల కొంచెం వింతగా కనిపిస్తుంది అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది దానికి గు
అంటే ఒక్కొక్కరు స్వభావం ఒక్కొక్కలాగా ఉంటది అందరు ఒకేలాగా ఉండాలంటే ఇంకా అంత మంది మనుషులు ఎందుకు చెప్పండి భూమి మీద
అది కూడా నిజమ వెళ్ళండి అందరు ఒకక్కటే తిరుగుంటే ఇగ ఇంతమంది ఎందుకు
అందరు ఒకేలాగా ఉంటే అసలు కొత్త సమస్యలే రావు కదా అప్పుడు మొత్తం ప్రపంచం ప్రశాం తంగా ఉంటే ఎక్కడ ఎక్కడ ఆగిపోతుది కదా
ఆ అవునండి అందుకే దేవుడి ఇట్లో పెట్టినట్టున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరు కొందరు అయితే ఏం అర్థం చేసుకోరు కొందరు అయితే అన్ని చిన్నప్పుడే మంచిగా అర్థం చేసుకుంటారు కదాండి
ఆ అంటే కొంతమందికి ఎలా అవుతుంది అంటే చిన్నప్పుడే బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది కొంతమంది ఏమో పెద్దగా అయినా కూడా వాళ్ళకి ఏం
నిజమేనండి కొందరు అట్లయినా ఉంటారు ఇక అలాగ చెప్పినా వేస్టే అనిపిస్తంది నాకతే అప్పుడప్పుడు వాళ్ళుంట వాళ్ళని చూసినప్పుడు ఇక వాళ్ళతో నరి మనకే నోరి నొప్పి సప్పుడేకు ఉండేది బెటర్ అనిపిస్తుంది
అంత కదా మరి సర్కస్ మొదల అయినట్టుందండి నేను ఎలి దూస్తా
ఆ సరే వెళ్ళు ఎంజయ వీడియో అయితే తప్పకుండా పంపి నాకు
ఆ పంపిస్తాను
ఆ సరే అండి బయ్